ఉమ్ ఏంచేస్తున్నాం
ఏం లేదు చెప్పు
బావున్నావా రోజు ఎలా గడిచింది ఈ రోజు
ఆ నేను బాగానే ఉన్నా పర్వాల ఎప్పట్లానే మామూలుగానే ఉంది ఏంటి మీ ఊర్లో విశేషాలు మరి
విశేషాలు ఏమున్నాయి ఏమున్నయి చెప్పండి ఎప్పటిలాగే పొద్దున్నే లేవడం కాఫీ తాగడం ఇక్కడితో నగరంలో అ లాగా హడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు రోజంతా ఏదో ఒక పని తో గడిచిపోతుంది
నిజమే పల్లెటూరులో వాతావరణమే రోజు మీరు ఉదయాన్నే ఏం చేస్తారు
నేను పొద్దున్నే లేచి మా పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తాను తర్వాత కాస్ స్తే ఎక్సర్సైజ్ లాంటివి చేస్తాను మీరు ఎలాచే ఏం చేస్తారు మరి
నేను కూడా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను తర్వాత మా అమ్మకి వంటింట్లో సహాయం చేస్తాను మిగతా టైంలో పుస్తకాలు చదవడం లేదా కుట్టు పని నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాను
అది చాలా మంచి అలవాటు ఖాళీ సమయాన్ని అలా ఉపయోగించుకోవడం చ్ చాలా అవసరం మా ఊరిలో కూడా చాలా మందికి ఉద్యోగం లేకపోయినా వ్యవసాయ పనుల్ లోకి పశువుల మేపడంలో అలాంటి పనులు చేస్తూ ఉంటారు మనకు మనమే ఏదో ఒక పని సృష్టించుకోవాలి
కరెక్ట్ ఖాళీగా ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి ఉండదు కదా ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి సాయంత్రం వేళ్ళల్లో ఏం చేస్తు ఉంటావ్
సాయంత్రం కాగానే స్నేహితులందరం కలిసి ఊరి చివర ఉన్న చెట్టు దగ్గర కలుస్తాం అక్కడ అందరం కలిసి కబుర్లు చెప్ కుంటాము నగరంలో అలా ఇక్కడ కాలుష్యం ఉండదు కదా స్వచ్ఛమైన గాలి ఇవన్నీ చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం మీరేం చేస్తారు మరి సాయంత్రం
నేను సాయంత్రం పూట మా ఇంటి దగ్గర పిల్లలకి చదువు చెప్తాను తర్వాత మా అమ్మతో కలిసి కూరగాయలు పండించే పనుల్లో సహాయం చేస్తాను రాత్రి భోజనం చేసాక అందరం కలిసి మాట్లాడుకుంటాం కాసేపు
చాలా మంచిది ఉద్యోగం చేయకపోయినా మనను దిన చర్యలు ఇంత చకా చక్కగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం పల్లెటూరి వాతావరణం మనకు ఆ ఓర్పును నేర్పిస్తుంది
అవునవును నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ ఆహారం వాతావరణం మనుషుల మధ్య ఉండే అనుబంధాలు నగరాల్లో దొరకవు సరే ఇంకేమైనా చెప్పు మరి
ఇందక మనం మాట్లాడుకుంటూ మధ్య లోనే ఆపేశాం కదా నాకు పల్లెటూరి అలా వాట్ల గురించి ఇంకా మాట్లాడాలనిపించింది అందుకే మ అందుకే అడుగుతున్నాను నీ దగ్గ సమయం ఉందా
అవును తప్పకుండా మాట్లాడదాం ఇందాక మీరు ఊరిచివర స్నేహితులతో గడిపే సమయం గురించి చి చెప్పారు కదా అసలు మీ ఊర్లో సాయంత్రం వాతావరణం ఎలా ఉంటుంది
మా ఊర్లో సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పక్షుల కిలకిల అరుపులు పొలలా నుంచి ఇళ్లకు తిరిగి వచ్చే పక్షులు గంటలు శబ్దాలు వినడానికి చాలా బాగుంటుంది నగరం లో లాగా ట్రాఫిక్ శబ్దాలు హడావిడి ఇక్కడ ఉండవు మీ ఊర్లో సాయంత్రం ఎలా ఉంటాయి
మా ఊర్లో కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కాగానే ప్రతి ఇంటి ముందు మహిళల కల్లా పు జల్లి మగ్గులు వేస్తారు ఆ సమయంలో వచ్చే ఆవు పేడు సువాసన మట్టి వాచన పల్లెటురి ప్రత్యేకతను గుర్తు చేస్తాయి ఆ తర్వాత దీపాలు వెలిగించి పూజలు చేస్తా త్తర్
అవును ఆ ముగ్గురు వేసవి సాంప్రదాయం పల్లెటూరి అందాన్ని మరింత పెంచుతుంది ఒకవైపు పల్లెలో సాయంత్రం పూట రచ్చిబండ దగ్గర పెద్దవాళ్ళు కూర్చొని ఊరి విషయాలు మాట్లాడుకునేవారు ఇప్పుడు ఆ అలవాటు మీ ఊర్లో ఇంకా ఉన్నాయా
ఉన్నాయి కానీ పూర్వం ఉన్నంతగా లేవు ఇప్పుడు చాలా మంది టీవీలకి ఫోన్లకి అలవాటు పడు తున్నారు గదా అయినా కూడా పొలం పనులు ముగించుకొని వచ్చే పెద్దవాళ్ళు ఇప్పటికి రచ్చబండ దగ్గర కూర్చొని వర్షాల గురించి పంటల ధరల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు మీ ఊర్లో మరి యువత ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు
మా ఊళ్లో ఉద్యోగం లేని యువత ఎక్కువ శాతం ఉదయం పూట ఎక్ సైజ్ ఆటల వైపు మొగ్గు చూపుతారు, సాయంత్రం పూట కబడ్డీ వాలీబాల్ లాంటి ఆటలు ఆడుతారు దీని వల్ల ఆరోగ్యం బాగుంటుంది, సమయం కూడా వృధా కాదు, మీ వైపు అమ్మాయిలు ఖాళీ సమయంలో ఎలాంటి పనులు నేర్చుకుంటారు,
ఎక్కడ అమ్మాయిలు ఎక్కువగా కుట్టు పని మగ్గం పని నేర్చుకుంటున్నారు. కొందరు ఇంటి దగ్గరే చిన్నపాటి తోట మాలి పనులు చేస్తూ కూరగాయలు పండిస్తారు. మార్కెట్ నుండి కొనే పని లేకుండా ఇంట్లోనే పండిన తాజా కూరలు వండుకోవడం అంటే ఒక మంచ అలవాటుగా మారింది ఇక్కడ
నిజంగా అది చాలా గొప్ప అలవాటు రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం పల్లెల్లోనే దొరుకుతుంది మా మా ఇంట్లో కూడా పెరట్లో అరటి చెట్లు మునగ చెట్లు ఇంకా కొన్ని ఆ ఆకూరలు వేసామ్ రోజు వాటిని చూసుకోవడం నీళ్లుపోయడం నాకొక మంచి ఎక్ససైజ్ లాగా మారిపోయింది
అవునువును మొక్కల్ని పెంచుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా ఊర్లలా వీక్లీ మార్కెట్ గుర్తుందా ఊర్ మీ ఊర్లో ఏ రోజు జరుగుతది నువ్వు వెళ్తావా
ఆ మా ఊర్లో ప్రతి శనివారం సంత జరుగుతుంది నేను తప్పకుండా వెళ్తాను అక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులు తాము పండించిన వస్తువులను నేరుగా అమ్ముతారు అక్కడ జరిగే
వేరేసాలలు మనుషుల మధ్య జరిగే పలకరింపులు చూడడం ఒక సరదా మీ ఊర్లో సంత విశేషాలు ఏంటి
మా ఊరిలో బుధవారం సంత జరుగుతది సంతకు వెళ్ళడం అంటే కేవలం కూరకాయలు కొనుకోవడం మాత్రమే కాదు పాత ఫ్రెండ్స్ ని బంధువులను కలుసుకునే అవకాశం కూడా నగరాలలోని సూపర్ మార్కెట్లలో వస్తువులు సైలెంట్ గా వచ్చి కొనుక్కొని ఎల్ పోతరు కానీ పల్లెటూర్లలో సంతలో ఉండే కోలాహలమే వేరు
కరెక్ట్గా చెప్పావు పల్లెల్లో మనుషుల మధ్య ఆత్మీయత ఎక్కువ ఎవరైనా దారిలో కనిపిస్తే భోజ నం చేశావా అని పలకరించే గుణం పల్లెటూరి వాళ్ళకే సొంతం ఉద్యోగం లేక పోయినా ఈ ప్రశాంతమైన జీవితం నగర జీవి తం కంటే ఎంతో మేలైన మేలని అనిపిస్తుంది
అవును నగరాల్లో డబ్బులు ఉంటాయి గాని మనకున్నట్లు ప్రశాంతత నీరు స్వచ్ఛమై గాలి దొరకడం కష్టం ఆ పల్లెటూర్లలలో వనరులు తక్కువైనా ఉన్నవాటితోనే తృప్తిగా బ్రతకడం మనకి ఇక్కడ అలవా టైపోయింది కదా
నిజమే రాత్రి సమయం అవుతుంది ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది పల్లెల్ ల తొందరగా పడుకొని ఉదయాన్నే లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు కదా
అవును రేపు ఉదయాన్నే మళ్ళీ పనులు ఉంటాయి కదా నీతో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది పల్లెటూరు గొప్ప తనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నట్లుంది
సమయం దొరికినప్పుడు మాట్లాడుకుందాం
నేను కూడా ఇప్పుడే పెరట్లో ఎండిన ఆకులను శుభ్రం చేసి మునగ చెట్టుకు పాతి చేస్తున్నాను పొలం వైపు ఏమన్న పోతా మరి మీ అమ్మ అమ్మ నువ్వు కలిసిపోతారేమో రోజు
ఉదయం పూట పొలాల గట్ల వెంబడి నడవడం చాలా ప్రశంత గా ఉంటుంది మంచి బిందువులతో వరిచేనులు మేరిసిపోతూ ఉంటాయి మనకు లేకపోయినా ఈ ప్రకృతి ఇచ్చే ఆనందం ఏ నగరాల్లోనూ దొరకదు
నిజమే అయితే నాకొక సందేహం మనలాంటి యువతకు పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువ గా ఉన్నాయి కదా దీని గురించి నువ్వేమ అనుకుంటున్నావు మనం ఇక్కడనే ఉంటే ఏమైనా పని చేసుకోగలుగుతాం అంటావా
అబ్బా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు ఉద్యోగం లేదాని ఖాళీగా కూర్చోవడం కంటే అంటే మనకున్న భూమిలో ఉనే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం లేదా సైంద్రయ కూరగాయలు పెంపకం చేస్తే మంచి లాభాలు వస్తాయి నాణ్యమైన ఆహారానికి నగరాల చానా గిరాకీ ఉంది
అవును చెప్పింది నిజమే మా ఊలో కూడా కొంతమంది అప్పట్ల పాల ఉత్పత్తి కేంద్రం నాటు కోళ్ల పెంపకం కూడా స్టార్ట్ చేశారు పెట్టుబడి తక్కువ ఉంటందట మళ్ళా అట్లనే అయిట్ని పెంచడం కూడా ఈజీ
అవును పశు పోషణ అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న అద్భుతమైన అలవాటు అలాగే ఖాళీ సమయంలో కుటీర పరిశ్రమలు అంటే పచ్చళ్ళ తయారీ అప్పడాలు చేయడం లేదా జన జనపనాల సంచులు కుట్టడం లాంటివి చేస్తే మహిళలకు మంచి స్వయం ఉపాధి దొరుకుతుంది మీ ఊర్లో ఎవరైనా ఇలాంటివి చేస్తున్నారా
అవునవును ఇక్కడ కొంతమంది పొదుపు సంఘాల నుండి లోన్లు తీసుకొని మిషన్లు కొనుక్కొని బట్టలు కొడతారు ఇక ఇంకా కొందరు ఏమో చిన్నపాటిగా ఇట్లా లేడీస్వి షాప్ ఉంటాయి కదా గంగనాలు అంటారుా అ ఏవి పెట్టుకుంటారు దీనివల్ల వాళ్ళకి ఆర్థికంగా ఆచరా దొరుకుతోంది
అది వినడానికి చాలా సంతోషంగా ఉంది పల్లెల్లోని వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు కానీ సరైన మార్గదర్శనం ఉండదు
వాళ్ళకి అవసరం నగరం వైపు వలస వెళ్ళకుండా మన ఊరి వైపే మనమే అభివృద్ధి చేసుకోవచ్చు
కరెక్ట్ పల్లెటూర్లలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అసలు ఇక్కడ వేస్ట్ అనేది చాలా తక్కువ మనం మిగిలిపోయిందంది అనుకో మనం బ్రలకు పెడతాం లేకపోతే పక్షులకుస్తాం అంతే మళ్ళ ప్లాస్టిక్ వాటి కూడా సిటీలతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ కదా
ఇది మనం ప్రకృతితో మేకమై జీవిస్త ము సరే మధ్యాహ్నం అవుతుంది అం ఎక్కువగా ఉంది నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి ఈ రోజు మీ ఇంట్లో ఏం వంట చేశారు
ఈ రోజు మా ఇంట్లో రాగి సంకటి తోటకూర పప్పు చేసారు పల్లెల్లో జొన్నలు సజ్జలు రాగు పలు అంటే చిరుధాన్యాలు తినడం ఎక్కువ ఇవి శరీరానికి కూడా ఎంతో బలాన్నిస్తాయి
ఆ అవును నిజమే సరే మరి నేను కూడా తినేస్తాను ఇప్పుడు మధ్యాహ్నం ఆకలేేస్తుంది
ఓకే బాయ్
ఉ